ఆ సిరి
ఉ చెప్పు
ఏం చేత్తన్నావ్ కమాన్ ఇప్పుడేం స్నాక్స్ ఇం కాసేపు ఉంటే డిన్నర్ చేసేయొచ్చు
అబ్బా క్లాస్
అవును మధ్యాహ్నం ఫుడ్ తిన్లే కదా ఆ తిన్నావు కదా
కొంచమే తిన్నా
చెన్నై ఫుడ్ ఎక్కట్లేదు
ఉ
అవును ఆ సిరి మం ఈ డ్రెస్ చూస్ కోవాలి
దేనికే
ఆ లోవాకి వెళ్దాం అనుకుంటున్నాము ట్యూస్డే థర్టీ ఫస్ట్ నిన్ను వస్తావా అని అడుదాం అనుకున్నాను కానీ అప్పటికి నీ కోర్స్ అవ్వదు కదా
ఏ లోవా
తలుపులం లోవా అవునా
అవును.
ఎలా వెళ్ళాలి చెప్పవా నాకు.
నాస్తలేదద్.
ఆహ్.
ఆటో కట్టించుకోవాలి లేకపోతే.
అవునా.
అవును.
కాద్ సిరి నువ్వు ఎప్పుడైనా ఎళ్ళావా.
చిన్నప్పుడు వెళ్ళాను.
ఉహూ అంటే అక్కడికెళ్ళడానికి రెండు వందలు. యాభై మెట్లుంటాయ్ అన్నారు.
ఏంవుండదే.
అవునా తుని అంట కదా సిరి అది తుని.
కొండ అది. రెండొందలా. బేయ్ అంటే అంతే అంతే అనుకో అంతే.
అయితే తునంట కదా అది.
ఉమ్మ్
ఆహా.
అట్లనా అయితే.
ఉమ్మ్.
ఫ్యామిలీ ట్రిపా వైఫ్ అండ్ హస్బెండ్సా.
ఆహా ఫ్యామిలీ ట్రిపె అంటే అమ్మవాళ్ళని కూడా పిలుద్దాం అనుకున్నాను.
ఉమ్
ఉమ్
ఏం సడన్ గా.
ఊరికే అలా టైం పాస్ అంతే.
ఉమ్
కానీ అమ్మమ్మ కూడా వస్తాను అందే కాని నాకొక్కటే భయమేస్తంది మెట్లు ఉంటాయి కదా మెట్లు అన్ని మెట్లు ఎక్కగలతాద లేదా అని.
కింద దండం పెట్టుకోచ్చు.
ఆహా.
అమ్మవారి పాదాలు చెట్టుకిందుంటాయ్.
ఆహ్.
అక్కడ దండం పెట్టుకోవచ్చు ఎక్కడైనా అదే.
అవునా. కాకపోతే ఎక్కితే అదొక సాటిస్ఫాక్షన్ కదా.
మరి జింకా అంత అయిపోయింది అంతే.
ఉమ్మ్
ఇంకేం ఆకర్షణ.
అదేలే ఏం స్నాక్స్ తింటూనవ్.
మిక్సర్ అంటారు మా ఊరు.
మిక్చరా.
ఉమ్
ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ చూతున్నావా.
రీల్స్ కూడా చేస్తున్నాను.
చేత్నావా ఈ మధ్య ఇన్స్ ఇన్స్టాగ్రామ్ లో ఈ చూస్తే గ్యాస్ టాపిక్ తప్ప ఏది కనిపించట్లేదు మీషో సేల్ ఒకటి
అవును మీషో సేలా
ఆ ట్వంటీ సిక్స్త్ నుంచి అనుకుంటా
ఇప్పుడు కొందా
ఆ ఇప్పుడు కూడా ఉంది అంటే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలిదు కాని ఇప్పుటికైతే బ్లాక్ బస్టర్ సేల్ అంటా మెగా బ్లాక్ బస్టర్ సేల్ అంటే ఇవేవో ఉన్నాయ్
ఉమ్ ఫాలో అవుతున్నా అయితే గట్టిగా
అవును సిరి
సరే సరే ఫాలో అవ్వు
ఎక్కువ ఈ మధ్య డ్రెస్సులు చూస్తున్నాను
మంచి డ్రెస్ ల దొరికితే నాకు పెట్టి కూడుక్కుంటాను
అంటే నీకు ఎలాంటి కలర్స్ పెట్టల్ చెప్
డేర్క్ కలర్స్ హ
ఓకే రా మచ్చ
నేను నీకు ఒకసారి ఒకటి పెట్టాను చూడు ఫ్రాక్
అవును అవును
అవును
అచ్చా అలా బావుంటాయి నువ్ కొనుక్కో నువ్వు కొనుక్కో నేను కూడా కొనుక్కుంటాను
లైనింగ్ ఉందో లేదో అని
ఉండదుగాదా మీషో ఆటకొండదు కదా
లేదరా కొన్ని కొన్ని డ్రెస్సెస్ కి ఉంటుంది రివ్యూ చేసినప్పుడు లైనింగ్ ఉంది అని వాళ్లేే చెప్పేస్తున్నారు
లేదయితే ఆ డ్రెస్సుకి లైనింగ్ కని బాగుందే కాకపోతే లైట్ కలర్స్ అంటాయి ట వ కుంద
అవునా లైట్ కలర్స్ అంటే ఏంటో ట్రాన్స్పరెంట్ గా ఉంటది సిరి
అవును
అదొక్కటే భయం
సర్లే అద్దులే అయితది
ఇంకా జ్యువెలరీస్ ఏమైనా కొన్నావా చైన్స్ గానీ ఏమైనా
మొన్న ఒక డ్రెస్ కొన్నాను నే
ఆ
లాంగ్ ఫ్రాక్ డార్ క్ బ్లూ వచ్చి దానికి గోల్డ్ డిజైన్ వస్తది
అవునా
ఆ చాలా బాగుంటది లోపల క్యాన్కెన్ ఇచ్చాడు అంటే భో ఆ సూపర్ బుట్లా వస్తది దానికి మ్యాచింగ్ షూస్ తీసుకున్నాను
ఆ
ఆ బ్యాంగిల్స్ వేసుకుందామా లేకపోతే బ్రాచ్లెట్ పెట్టుకుందామా అర్ధం అవట్లేదు ఇంకా వాటికి సంబంధించి ఏం తీసుకో
అంటే ట్రెడిషల్ వేర్ కదా వీలైతే బ్యాంగిల్స్ ట్రై చెయ్య లేకపోతే ఆ నీకు బ్రాస్లెట్ కూడా పెట్టుకోవాలని డిజైర్ ఉంటేసిరి ఒక సైడ్ బ్యాంగిల్ తీసుకొని ఇంకొకటి బ్రాస్లేట్ పెట్టు కొ బాగుంటది కదా చూడ్డానికి
ఆ యాక్చువల్ గా ఏంటంటే ఆ ఫ్రాక్ ఎంగేజ్మెంట్కిి తీసుకున్నాను అన్నమాట
అవునా
ఆ
ఎవరి ఎంగేజ్మెంట్ ఏ
నా ఎంగేజ్మెంట్ ఏ
అవునా
ఉ
మ్ హు అయితే ఒక చేతికి మములుగా మెహందీ పెట్టుకుంటావు కాబట్టి ఇంకా ఎంగేజ్మెంట్ అయితే తప్పదు నువ్వు బ్యాంగిలు చేసుకోవాల్సిందే
అవునవును దానికి ఒక కిరీట్ టం కూడా ఇచ్చారే బ్లూ స్టోన్స్ వస్తాయి
ఆహా
హు
అయితే జ్యువెలరీ ఇంకా ఏం సెట్ చేసు
ఆ అ లేే దు ఈ గోల్డ్ నెక్లేెస్ అనుకు టున్నాం మరి ఈ వీళ్ళు వేరేది డైమండ్ నెక్లెస్ చూద్దవ అంటే చూడాలి ఇంకా
అవునా ఎందుకు ఫ్రాక్ తీసుకున్న మరి ట్రె మంచి అంటే శారీస్ ఏమైనా తీసుకోవచ్చు కదా ఒక సిక్స్ సెవెన్ థౌజండ్ లో అలా
ఇప్పుడు ట్రెండింగ్ ఫ్రాక్స్ ఏ కదా అంటే స్టేజ్ పైైన ఒక ఎలివేషన్ ఇస్తారనమాట లాంగ్ ఫ్రాక్ వేసుకొని అ లా వస్తాన్న మాట ప్రిన్సెస్ లాగా ఆ అది ఒక కా ఆ మూవీ లాగా తీస్తారనమాట ఎంగేజ్మెంట్ అక్కడ షూట్ అవుతది దానికోసం అని చెప్ కి మా బావ అవి సెలెక్ట్ చేసాడు
ఉహు అన్నీ రెడీ యా ఫోటోషూట్స్ వీడియోస్ కంతా మాట్లాడారా
ఆ అంతా మా నడుసా మా బావే కద దగ్గరన్ చూస్ కున్న డా నిన్న
అవునా ఎంగేజ్మెంట్ అన్ తెస్లాదో ఫీలింగే
ఆ ఆమ్మో కఫ్ అసూన్
నీ ఫీలింగ్ ఎలా ఉంది
నాకా ఎప్పుడెప్పుడు పెళ్లి చేస్ కుంటనాని ఫీలింగ్ ఉంది
నీకు అలా ఉందా
ఉ
పెళ్ళ అయ్యాక తెలుస్తుంది నీకు
ఆ ఇలాంటివెన్నో చెప్
అబ్బా అయితే పెళ్లి మీద మంచి ఇంప్రెషన్ ఉంది అనమాట పాపకి
అవును
పోన్ లే పోన్ లేరా బై బై గడ్స్ గ్రేస్ ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అవ్వాలి
అవును నేను అదే అనుకున్ నున్ను మరి ఏమ్ ఐతదో తెలీయదు ఏదైనా కొన్ని రోజులే బాగుంటది లేరా
అంతే ఏదైనా కానీ కదా
ఉ
ఇంకా శారీస్ అవేం సెలెక్ట్ చేసుకోలేదు అయి
ఆ శారీస్ తీసుకున్నాము
ఆహా
ఆ మది లగ్గం మీదకేమో పట్టుసారి తీసుకున్నారు శళ ఈ ఓడికి అటికి వేరే సారీస్ తీసుకున్నాం
అవునా
అ
ఆహా బ్యాంగిల్స్ అయితే ఇంకా జ్యువెలరీ ఒక్కటే పెండింగ్ ఉంద అనమాట
జ్యువెలరీ ఒకటే పెండింగ్ ఏం తీసుకోవాలో తెలియ మ్యాచింగ్ సేమ్ అర్థం కావట్లేదు నువ్వు కూడా ఒకసారి ఇద్దరు వెళ్దాం షాపింగ్ కి
నేనా అసలు నా సెలక్షన్ ముందు నీ సెలక్షన్ నీకే మంచి సెలక్షన్ వు వచ్చు నాకేమొచ్చ చెప్పు
వెళ్తే ఏదోటి చూసుకుంటాం ఇది బాగుంది అది బాగుందని
అంతేనా
అంతే అంతే
వస్తానే డెఫినెట్ గా వస్తాను నువ్వు పిలిచాక రాకుండా ఉంటానా చెప్పు
అ
పోనీలే ఏదైతే నేం చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట
ఆ మరి
ఉ కాదు పెళ్ళికి ముందు రిసెప్షన్ పెట్టుకుంటున్నారా పెళ్లి తర్వాత పెట్టుకుంటున్నారే
రసెప్షనా అంటే నైటూ ట్వల్వ్ ఓ క్లాక్కి కదా మ్యారేజ్ ఈవినింగ్ అయి ఎయిట్ ఓ క్లాక్కి రిసెప్షన్ అంటా అంటే సెవెన్ నుంచి ఎయిట్ వరకు అలా రిసెప్షన్ ఉంటది
ఏ ఊరన్నావ్ అబ్బాయి వాళ్ళ ది
అబ్బాయి వాళ్ళ దా కాకినాడ
ఉహు నాకు రాజమండ్రి అన్నట్టు గుర్తుందే
ఆ అక్కడికి దగ్గరే అన్నమాట
అవున. పర్లేదా ఫైనాన్షియల్ గా వాళ్ళు
ఆ.... పర్లేదు
ఊహూ పోనీలే బానె ఆస్తులు అవి ఉన్నాయి వెనకేసుకున్నారా లేదా
వెనకేసుకోవడం అంటే ఏముంది అబ్బాయి ఇప్పుడే సాఫ్ట్వేర్లో ఉన్నాడు అలా వెనకేద్దాం
ఊహూ పోనిలే మంచి ఫ్యూచర్ ఉండాలి నీకు
అవునవును
మ్... ఏంటో చెన్నైలో అనవసరంగా ఉన్నావే ఈ టైం లో మీ ఇంటి దగ్గర ఉంటే నేను కూడా అలా లోవుకి వెళ్దాం రా సిరి అనే దాన్ని
అవునా
మ్..
ఎప్పుడు వెళ్తున్నారు ఆ..
ఏంటి
టా డౌట్
నీకూ.. మొన్న డిన్ను కరిచింది కదా
మ్..
అప్పుడు తనకు కూడా ఇంజెక్షన్ చేపించారా
లేదు నాకు ఇంజక్షన్లు వేసుకుంటే దానికి ఎందుకే అది కరిసిన దానికి
లేదురా నేను విన్నాను ఇప్పుడు పెంపుడు కుక్కనుకో కరిచినందుకు దాని కూడా ఇంజెక్షన్ చేపించాలి అని విన్నానన్నమాట
ఎందుకూ
ఏమో మరి అందుకనె అ అడు
ఎందుకు అంటే దానికి ఆల్రెడీ ఇంజెక్షన్ చేసార్రా అది కరిస్తే ఏం కాదు కాకపోతే చిన్నప్పుడు చేశారు కదా
ఓహో..
చేయించాలి కానీ మేం చేయించలేదు నేను ఎలాగో చేయించుకున్న ను నాలుగు ఇంజక్ష క్షన్లు ఏ సారే అది ఆ క్చుఆల్ మూడుడోసులు.. కాన్ నాలుగు దోసలేసార్ నాకు
అవునా
అవును
మ్ హుమ్ నిజంగా జ్యువెలరీ చూసుకొని తీసుకుందాం సిరి అంటే మంచి నెక్లెస్ సెట్స్ హారాలు ఏమైనా శారీస్ మీదికి
ఆ అదే అనుకుంటన్నాను ఇది నేను ఒకక్క నచ్ క్లెస్ సెట్ చూసాను బ్లూ స్టోన్స్ వచ్చి మొత్తం అది మొత్తం వైట్ కలర్ దే స్టోన్స్ తోటి డెకరేషన్ చేసి ఉంటుది న త్ క్లిస్స్ అదైతే ఫ్రాక్ పైకి బాన్ టది అనుకుంటున్నా నేను అంటే ఫ్రాక్ బ్లూ ఒక బ్లూ స్టోన్ వస్తుంది ఒక బింది టైప్ మొత్తం వైట్ స్టోమ్స్ త డిజైన్ చేసి ఉంటంది నెక్లెస్
కానీ గోల్డ్ గోల్డ్ తో అంటే గోల్డ్ కలరు అలా వచ్చింది ఏదనా ఉంటే చూస్తే అది కూడా బాగుంటది
అంటే ఇది ఇది శారీ రై కార్డులకి గోల్డ్ బాగుంటది కాగాని ఇవంటే మనకి నార్మల్ వే కదా
అదేలేే
అందుకు ఆలోచిస్తున్నాను ఇది బాగుంటదేమో అనుకున్నాను నేను ఏమంటున్నానంటే బ్యాంగిల్స్ కి బదులుగా ఒక బ్రాస్లైట్ డిజైన్ చెపిచ్చి పిచలం ఒక ఫ్లేవర్ లా వస్తా వస్తది దాంట్లోని మధ్యలో బ్లూ స్టోన్ వచ్చి ఆ ఫ్లవర్ మొత్తం వైట్ స్టోన్స్ అంటే